హలో
హలో హ్యాండి
హ్యాండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడేయిగా పని అయింది
ఉహూ
ఏం చేస్తున్నారు మీరు
మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు అలాగ వీ స్నానాలు పోసి వాళ్లకి స్నాక్స్ గింట పెట్టి
ఉ
హోంవర్క్ చేస్తున్నారు
హోం వర్క్ చేస్తారు
ఉ
నేను ఇప్పుడే పని అయింది ఇక వంట చేయాలే సాయంత్రానికి ఏమన్నా
ఉహూ
ఉ చెప్పండి ఇంకా
ఆ వీళ్ళు పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారు హోంవర్క్ రాసుకో అంటే ఇబ్బంది పెడతారు రాసుకున్నాక ఆడు అంటే ఆడుకున్నాక రాసుకుంటా ఉంటారు చెప్తే వినట్లేరు ఇప్పుడే వర్షం వస్తది
పిల్లలే అట్లున్నారు
ఉమ్ వర్షం వచ్చేటట్టు ఉంది కరెంట్ పోతే మళ్ళీ ఎట్లా రాస్తారంటే చెప్పినట్టు ఇననే ఇనారు
ఇనారు
ఉమ్
ఇక్కడ కూడా బాగా మబ్బచ్చింది గాలస్తలేదు గాని ఉడకపోస్తాంది బాగా
అవునా
వర్షం వచ్చేతట్టు ఉందిని ఏమో వర్షం పడేటట్టు అనిపిత్తలేదు వాతావరణం ఏమో
రోజూ ఇంతే ఉంటాన్ది మంచిగా కూల్ అయితాంది ఫూల్ అయితాంది కానీ వర్షం లేదు ఏం లేదు ఉరుముతాంది ఇప్పుడు అయితే ఇంకా
ఆహా కప్పల
ఆహా వర్ష ఉరుముతాంది ఆకాశంలో
ఆహా ఉరుముతాందా
ఉమ్
ఉరుముతాంది మెరుత్తాంది గాలివత్తాంది పోతుంది గాని వర్షం పడతలేదు
ఉ
మీ దగ్గర కూడా అట్నే ఉందా వాతావరణం
ఆ అం అంతే ఉందండి ఉరుముతాంది అంతా కూల్ అయింది నల్లటి మబ్బులు వచ్చినాయి కరెంట్ కరెంట్ కూడా పోయింది కుందె కరెంట్ మళ్ళ వచ్చింది లేగానీ వర్షం వస్తాదో రాదో
ఆ ఇగ కొంచం ఊర్లలో అట్లనే ఉంటుది కరెంట్ పోతాది మళ్ళా చెట్లు అవి పడతాయని కొంచెం గాలి రాగానే కరెంట్ తిసే స్తరు
ఆ
ఇంతంత గాడుపు అది వత్తనే కదా తీసేసిరి వాళ్ళు ముందు జాగ్రత్త చెప్పి ఇట్లా కొమ్మల వాటి పైనా పడుతాయని
ఉమ్ మీరు ఇట్లా పండగలకి షాపింగ్ ఎక్కడ చేస్తారండి
పండగలకి షాపింగు షాపింగ్ మాల్ కి పో తం వీలైతే లేదంటే దగ్గర తీసుకుంట ఎక్కువ శాతం షాపింగ్ మాల్కే పోతాం
మ్ అంటే బయట మార్కెట్ లో అంటే మీకు షాపింగ్ మాల్స్లా ఆ లాభం అంటారా కొనుడు బయట ఇట్లా నార్మల్గా చిన్న షాపులు ఉంటాయిగా
మ్ ఇక ఎక్కువ శాతం షాపింగ్ మాల్కే పోతాం ఇగ అందులో అయితే క్వాలిటీ ఉంటాయి మంచి ఉంటాయి డబ్బులు ఎక్కువనయితయి కాని క్వాలిటీ ఉంటాయి ఇక చిన్న మార్కెట్ లో మనం బేరం ఆడాల అవన్నీ అడుగుడు చేసుడు తెలవదు ఎక్కువ
మ్ అదే క్వాలిటీ మంచిగ ఉంటాయిని షాపింగ్ మాల్స్ లో పోతాంలే గానీ కొన్నిటికి వాళ్ళే ప్రైజ్ లేక్ స్తారు కదా క్వాలిటీ లేకున్నా ఏస్తారు
ఆ కనిఇగ మనం చూసుకోవాలి అవి మనకు నచ్చినట్టు ఉంటది కదా అక్కడ
ఆ
క్వాలిటీ మనకు నచ్చితేనే తీసుకోవచ్చు లేకుంటే లేదు
అంటే కొన్ని అన్ని అంటే కొన్ని క్లాతులు మనం అక్కడ చూసినప్పుడు బానే ఉంటాయి కాని బయటకు వచ్చినాక అంత అనిపీయదు అంటే షాపింగ్ మాల్స్ లో ఇట్లా లైట్లు గిట్లు బాగుంటాయిగా అందులో బాగా అనిపిస్తాయి బయట చూస్తేనేమో కలర్స్ డల్ గా ఉంటాయి
హా ఆ అట్లనే అనిపిస్తాయి గాని
విలేజ్ లో వాళ్ళు ఇట్లా కలర్ఫుల్ గానే ప్రిఫర్ చేస్తారు కదా
ఆ
పూలే ఏమో లైట్ కలర్స్ లో వాళ్ళు అంటే వాళ్ళు వైట్ గ ఉంటారు కాబట్టి లైట్ కలర్స్ తీసుకున్నా వాళ్ కి బాగానే ఉంటాయి నా కసు
ఆ మనం ఇగ ఎక్కువ శాతం ఎక్కువ పెద్ద పెద్ద అయితే షాపింగ్ మాల్ పోతాం మామూలుగా ఇట్లా డైలీ అవీ అయ్ తనేమో ఇక్కడ ఏందంటే ఇప్పుడు దసరా పండుగ కాబట్టి కొంచెం మనకు పెద్ద పేస్ట్ వలు కదా అది పెద్ద పండగ గదా అప్పుడు
ఉమల్స్కండ్ ఉమ్ ఉమ్
ఇగ ఈ పిల్లలకైనా మంచిగా దొరు మంచిగా ఉంటాయి అందులో
ఇప్పుడు వాళ్ళు మార్కెటింగ్ ఎట్లా చేస్తారంటే ఒక నైన్టీ నైన్ అని ఒక రూపాయి ఇట్లా తక్కువ వేసినట్టు వేసి వాళ్ళు ఇంకా వేరే వస్తువులు కొనే విధంగాల ఇట్లా అట్రాక్టివ్ ఉంటాయి కదా నైన్టీ నైనే కదా ఫోర్ నైటీ నైనే కదా అని అట్ల అది ఫైవ్ హండ్రెడ్లే వన్ ఉమ్ వన్ రూపీ తోటి ఫోర్ నైన్ టి నైనే కదా అని అట్లా కొనేస్తా ఉన్న
ఆ
వాళ్ళ అంటే వాళ్ళు ఆలోచన విధనం అట్ మనకి కంచం ఇగ లా కొన్ని వాడతాంలేగాని మన మైండ్ అనేది చేంజ్ చేస్తారు వాళ్ళు మార్కెటింగ్ వల్ల
ఆ
ఉ ఇంక చిన్న చిన్న షాపులలో అయితేనేమో మనం
ఇగ అడు కావచ్చు ముడి ఇట్లు అంటే అది ఇగ మనకు కొంచెం తెలిసు ఉంటారేమో మంచిగ ఎం కాదు కొంత కొంతమంది అందులో కూడా
ఉ ఇ ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చినా కాంచి చిన్నవి చాలా మూత పడుతున్నాయి
ఆ ఎందుకంటే అంత ఫిక్స్ రేసి ఉండడం వల్ల ఇల్ళనేమో ఎక్కువ దానికి ఇ తక్కువ చేసి తక్కువ దానికి ఎక్కువ ఎప్పడం వల్ల ఇట్ల చిన్నటికల్లా అర్ధం అయితలేదు మన జనాలకు
ఇగ మాల్స్లలో అని క్వాలిటీ అని లైటింగ్స్ కి ఇ అందరు ఎక్కువ మాల్స్కే పోతున్నారు డబ్బులు పోయినా కూడా మంచి బట్టలు కొన్నుకోవాలని
ఉ అవి ఏందంటే య ఎన్నిసార్లు వేసుకున్నా మంచిగానే కొత్తగానే కనబడతాయి కొన్ని
ఆ
అదే ఇప్పుడు ఈ మార్కెట్ లో తీసుకు అయితేనేమో ఒకసారి రెండు సార్లు అవి వడంగానే షేడ్ అయి
ఆ అం
ఉ అట్ల క్వాలిటీ ఉంటది మనకి కేది అనేది ఇది అది సేమే ఉంటది కానీ కాపోతె ఇది వచ్చేసి క్వాలిటీ తక్కువ ఉంటది అట్లని రేటు కూడా తక్కువనే ఉంటది మనం రేట్ అందులో పెట్టినంత ఇందులో పెట్టలేము
ఉంటాయిలే గానీ
ఉ ఎందుకంటే ఇక్కడ అడగాలి మనము రేటు ఇంత అంత అని
ఉ అదె మాల్స్ లో అయితే మనం మన ఇష్టం ఉన్నట్టు ఎచ్చుకోవచ్చు బిల్ ఎపించుకొని రావచ్చు ఇంగ అడగడానికి ఉండదు
కూడా ఇంత అంతా అని అడిగితే బాగుండదు అదిదనే టెన్షన్ ఉండదిగ మనకు నచ్చితే తీసుకుంటాం లేదం వద్దనే వచ్చేసురు అదే ఇక్కడ మార్కెట్ న అయితే కావాలని అనిపిస్తేంది మనకి ఎంత కావాల అనిపిస్తే ఆయన త రేట్ చెప్తనే ఉంటడు
అ
ఇంగ మనకు ఒక్కోసారి ఏ ఎక్కువైనా మంచిదని తీసుకుంటాం
ఆహా కొంతమంది ఏమో ఇక్కడ రేట్ అడుగు తరు బ అంటే ఇట్లా తగ్గించి అడుగుతారు కొంతమందికేమో
ఉ ఇప్పుడు మనం బాగా నచ్చి అదే కావాలి బస్తుంది మస్తుంది అనుకో దానిలో ఏం చే తరు ఇగ అస్సలు తగ్గరు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువనె పెట్టొత్తం అటువంటి కాడ
కాకుండా యుత్ వాళ్ళు అట్లాంటి దగ్గర అడగలేరు రేటు తగ్గి
ఇప్పుడు మన మేము అక్కడ ఏమని అడుగు
ఉ
అడగడానికి మనకు మంచిగా అనిపియదు మొహమాటం అనిపి.
ఆ కొంతమంది ఏమో అడుగు అంటే ఇట్లా ముసలోళ్ళు ఉంటారుగా.
అదే అమ్మ వాళ్లేమో అడుగుతరు ఏ మనం అడగ గదా. ఒకప్పుడు ఈ మార్కెట్ ట్లల్లనే బాగా సేల్అయినయ్ మంచిగా ఉండైగాని, ఇప్పుడు ఈ మాల్ వచ్చిన సంది. షాపింగ్ మాల్ వచ్చిన సంధి అక్కనే ఎక్కువ తీసుకుంటారు.
ఇప్పుడు ఈ కిరాణా షాపులు కూడా, ఇప్పుడు ఈ డి మార్ట్ అని, ఈ రిలయన్స్ మార్ట్. ఇలాంటివి వచ్చినా కాంచి కిరాణా షాపు కూడా చాలా మూత పడుతున్నాయి.
ఎందుకంటే మనము అన్ని కనబడతాయి, అన్ని తీసుకోవాల అనిపిత్తది. మళ్ళా ఇట్లా తక్కువ అని చెప్పేసరికి మనకు. ఆశ అనేది ఉంటది మళ్ళా క్వాలిటీ ఉంటదా ఇప్పుడు ఆ మార్కెట్ లా. ప్పుడు కిరాణం దాంట్లో వాడిన్దనుకును, డి మార్ట్ లో వాడిన దానికి తేడా ఉంది మీరు వాడతారా?
ఆ వెళ్తాం అప్పుడప్పుడు
అదే మనం ఇప్పుడు డి మార్ట్ లో వాడినాం అనుకో బయటి అస్సలు మనకు నచ్చాయి.
ఆ, ఆ, ఆ అది ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపిస్తది బయటి కంటే.
ఆ తక్కువనిపిస్తది, మళ్ళ క్వాలిటీ ఉంటది కాకపోతే ఏంటంటే మనము.
అ
ఒక్కటీ తీసుకోవాలని పోయి పది తీస్
అదే మైండ్ సెట్ అట్లా చేంజ్ అయ్యింది.
ఆ చేంజ్ ఇప్పుడు మనం ఒక థౌజండ్ రూపాల్ . కుందామని పోతే అక్కడ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఈజీ లే
ఆ ఎంతైనా పెట్టిస్తాను ఇగ మళ్ళీ ఎప్పుడొస్తావ్? పోదంలే అనీ అట్లా. మన ఆలోచన విధానమే మరతది రేట్లను బట్టి.
అవే ఇప్పుడు మన మైండ్కి తగ్గట్టు అళ్ళు అట్లే చేస్తారు. ఇప్పుడు కిరాణం దాంట్లో పోతే మనం. కోటి కన పడతది కాన పడదు ఏయ్గా.
అంటే వాళ్ళు ఇగ ఎక్కువ జూపియ్యరు.
చూపియలేరు కదా! ఇది మనమే చూసుకోవాల అన్ని కనిపించే సలకి ఇది అవసరమే, అది అవసరమే, అది అవసరమే. అని అన్ని తీసుకుంటాం
మ్మ్ ఈ గట్ల ఈ చిన్న షాపులు కూడా చాలా మూత పడుతున్నాయి.
ఊ ఇగ రాను రాను జెనరేషన్. ఆ ఇంకా మల్ల ఆన్లైన్ షాపింగ్ చేస్తారింకా. మనవన్నింకా డి మార్ట్ కిట్ల వెళ్ళి అటెల్లి తీసుకుంటారుగానీ, ఇంటికాన్నే ఆన్లైన్ షాపింగు. బట్టలు గాని వస్తువులు గాని తినే ఫుడ్ ఖాన్ చెల్లి అన్ని హర్డర్ పెట్టుకుంటా.
సిటీ లో అయితే ఫైవ్ మినిట్స్ లో డెలివరీ అవుతున్నాయట. ఏవైనా కూరగాయలు గానీ, ఫిష్ గానీ ఏదైనా.
ఫైవ్ మినిట్స్ అన్నీ
హు ఇంకా ఊర్లలో రాలేదు లే స్విగ్గి, జొమాటో లాంటి సిటీలో అవైలబుల్లున్నాయి.
ఆ
ఈ మార్కెటింగ్ అనేది చాలా డెవలప్ అయితుంది.
ఆ ఇవి ఆన్లైన్ సిస్టమ్ ఇవన్నీ ఏబట్టి
ఇప్పుడు మనం బయటికి వెళ్ళి పోవడం టైం వేస్ట్ కదా
ఉ ఇప్పుడు సిటీలలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆఫీస్కు పోయి చివరకి అలసిపోతారు కదా
ఫోన్ లో చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు షాపింగ్ మాల్ పెళ్ళి ఒక ే అంతా వేస్ట్ అయ్యుద్ది మళ్ జర్నీ చేయాలి మళ్ళ ఆడ సెలక్షన్ చేసుకోాలిళ్ళీ రిటర్న్ అ్యే టైమ్ కూడా సేవ్ అవుతుంది ఆన్లైన్
ఆన్లైన్ టైం సేవ్ అవుతంది అదే మార్తం
హుహు దీంట్లోనైనా అడ్వాంటేజెస్ డిసఅడ్వాంటేజెస్ ఉంటాయిలే ని బెటరే కొంచెం
ఆహా
ఉహు ఇక జనరేషన్ మారే కొద్ది ఇ టెక్నాలజీ ఇవన్నీ మార్కెటింగ్ కానీ అన్నీ చేంజ్ అవుతున్నాయి
సరే అండి మరి
సరే అండి థ్యాంక్ యూ
అఓకే